వినిపిస్ వికు
హలో
వినిపిస్తుందా
వినిపిస్తుంది
మీకు ఆ ఏం చేస్తున్నారండి
ఇప్పుడే లంచ్ అయింది కొంచెం చదువుకునేది ఉంది చదువుకోవాలి
చదువుకోండి చదువు మంచిదే కదండి చదువుకుంటే
హ్మ్ మంచిదే అండి పరీక్షలు పాస్ అవ్వాలి కదా
మా దగ్గర ఒక పరీక్ష ఉందండి నాకు ఎల్లుండ్ డి కానీ ఎలా చదవాలో తెలివదు గణితం ఎగ్జామ్ ఉంది మీకు తెలిసే నాకు చెప్పండి యూ యూట్యూబ్లల్లా చూడడం ఏమైనా క్లాసులు చెప్తే వింటానండి
ఓకే అంటే నేను యూట్యూబ్ ద్వారా కొన్ని నోట్స్ రాసుకున్నాను
ఆ నాకైతే దాని ఫోటోలైనా పెట్టండి నేను నేన్ చదువుకుంటా అన్నమాట
ఆ మీకు టాపిక్స్ ఏమైనా కావాలంటే టాపిక్ ని పేర్లు చెప్పండి నేన్ ఉ దాని ప్రకారం మీకు పంపిస్తాను
అవునా అండి అయితే మంచిదే నాక్ దన్ చాలా ధన్యవాదాలండి నాకు దొరుకుతలేవన్నమాట ఎక్కడ చదవాలి ఏం చదవాలి అనేది మా నాన్న మా అమ్మ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకి కూడా తెలవద్ ద అన్నమాట ఈ చదువుని నాకేం తెలుసు నువ్వు చదువుకుంటు నవ్ నువ్వు నేర్చుకో మీ స్నేహితుని అడిగి అది ఇది అన్నారు అనమాట
ఓకే
హ్మ్ ఇంకేంటండి విశేషాలు అన్నం తిన్నారా
ఇప్పుడే అయి ఇప్పుడే తినేసి వచ్చయను మా హాస్టల్లో ఈ ఇప్పుడే ఫుడ్ కూడా అయిపోయింది ఫుడ్ అయిపోయింది నేను వెళ్ళిపోయేసరికి తర్వాత వెయిట్ చేయమన్నావ్ వెయిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రైస్ వండిండ్రు
అన్నం వండిరండి
ఉమ్ అన్నం వండిండ్రు ఇంకా
అవునండి మాక ఆడ ఇక్కడ గ్యాసులు అవును మా స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో రెండు రోజులు అయితుందండి గ్యాస్ లేకా వాల్ ఎట్లా కష్టపడుతుర్రు తెలుసా అండి అసలు మీక్
కట్టెలు పొయ్యి పైన వంటలు చేసుకోవచ్చు కదండీ
ఆ కానీ వాళ్ళకి వాళ్ళ బిల్డింగ్ అండి మరి కట్టల్ పోయి తటి ఎట్లా ఉండ వస్తుందండి అమెజాన్ లా ఆ ఏదో స్టవ్ ఆర్డర్ చేసిందంట అయిన గానీ అద్ గుడా వస్తలేదండి ఇంకా కరెంటు పోయి కరెంటు పోయి అంటారు కుక్కర్ లో అన్నం వండుతుంది ఇక మా ఇంటికి రండి మీ అమ్మ మీ నాన్న నువ్వు మీ తమ్ముడు అంటే వస్తా అని చెప్పిరి ఇయాల రానే రాలే అండి ఇంకా
ఓహో మీ ఇంటి దగ్గరేనా వాళ్ళది కూడా
అవునండి అనే బండి మీద రావచ్చు ఇద్దరు బండ్ల మీద రావో చులే గానీ వాళ్ళు రారండి మోమాటం ఎక్కువ మా స్నేహితురాలు వస్తుది నా దగ్గరి కి ఆమె ఉద్యోగం చేస్తదండి వారం రోజులు ఇయాలా చెన్నైలో చేస్తుది ఇంగ్ ఇంటికాడనే ఉంటుందన్నమాట మీకు తెలవదు కావచ్చు ఆ తెలిసే ఉంటదండి ఎందుకంటే నా స్నేహితులు మీ స్నేహితులు కాదా అండి మీ స్నేహితులు నా స్నేహితులు కాదా
ఆ
ఆమె అసలు తేల్ స అండి నమ్ముతా లేదండి అసలు నా మాట నాక్ ఎప్పుడైనా సహాయం చేయమన్నా కూడా కొంచెం ఏ ట్లా ఎట్లా నో చూతుందండి నా కోపం వస్తుందండి ఈ మధ్య కాలంలా నాక ఒక్క స్నేహి కాదు కాదండి డబ్బులు అడగలేదండి నా స్నేహి తురాలు ఒక్క ఆమె ఉంటదండి ఎంత మా అవునండి నాకు కూడా తెలుసు అండి అందుకే నేను చెప్తున్నా కదండి నాకు ఒక స్నేహితురాలు ఉంటది ఇంత మంచిది తెలుస అండి వామె దగ్గర పైసలు లేకపోయినా యాభై వేలు మా నాన్న అడిగిచ్చింది కష్టంలో ఉంటే
ఎవరు
ఒకామె ఉంటదిలే నిన్న ప్రాణ మిత్రురాల అన్నమాట
ప్రాణం ఇస్తాదా
ప్రాణం ఇయ్యదు కాని ఎట్లా అడిగిచ్చింద అనమాట నేను ఇంత వరకి కూడా సగం పైసలే ఇచ్చి నా అండి ఆమె ఏమనుకుంటాదో అని ఉ ఊక అనుకుంటా అండి నేనైతే మా నాన్నకేం అడగలేను నేనేమో
ఆమె అడిగిచ్చింది కదా మీ
ఆ ఆమె ఇచ్చింది కాకపోతే అండి నేను తీయాలి కదండి నాకేమో అసలు అంటే ముఖం చూపించుకోవడాకే భయం అయితుందండి ఆమె దగ్గరికి పోవాలంటే
ఏం పర్లేదండి మీరు మెల్లి మెల్లిగా కొంచెం కొంచెం డబ్బు పోగేసి
ఆమెనేమో రేపు గలవ ఎల్లుండి గలవాల అన్నమాట
ఓకే
మాకేమో ఆమె మొఖం ఎట్లా చూడాలో అమె మొఖాన్ని జూత్తే నాకు నవ్వు వత్తది చదువు నువ్వు జాబ్ ఉద్యోగం చేయ్ అయిపోవ్ కదా అప్పు తీర్చేదానివి నువ్వు ఎందుకు గిట్లు ఉన్నావని నన్ను అంటే నా మొఖం ఎటుపోతదో ఏమో అండి
ఏమో నండి ఇప్పుడు ఉద్యోగాలు చాలా కష్టం ఉన్నాయి అందరికి
అవునండి అవునండి అయితే నేను ఒక చా ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా అండి మా స్నేహి హితురాలు తోటి ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా ఆమె వేరే దేశంలో ఉంటది ఆమె వచ్చే వరకి మాకు జా ఉద్యోగం రావ ఇవ్వాలి అని ఒక ఒక ఆమె తోటి అన్నా అనమాట
ఓకే అయితే మరి వస్తదా అండి అప్పటి వరకు
ఆ ఉద్యోగం రావాల్సిందే అండి ఎట్లా అయిననా చేసి ఐదు వేలు పది వేల అయినా కిరా ఏదైనా చేసి నా తంటాలు పడైనా ఉద్యోగం తెచ్చుకుంటాను మా స్నేహితులు వచ్చే లోపల మీరు కూడా రండి మీరు కూడా వస్తారా అండి అరుణాచలం పోదాము అ
ఓకే అరుణాచలం పోదాము ట్రిప్పు
మా స్నేహితురాలు వస్తద అన్నమాట ఆమె నువ్వు నేను ఇంకొక స్నేహితురాలు ఇంకొక స్నేహి తురాలు వెళ్దాం ఐదుగురం కలిసి వెళ్తే మా ఇంట్లో ఒప్పుకుంటారు అన్నమాట ఒకరికి పంపియ్యరు ఒకళ్ళికి పంపియ్యరు అన్నమాట
సరే అండి ప్రయత్నిద్దాము వెళ్ళడానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు
ఉద్యోగం చేస్తున్నారా అండి
లేదండి కొన్ని రోజులు చేశాను ఇప్పుడు మానేసానండి అ
అవునా అండి ఎందుకండి ఇప్పుడు ఉద్యోగాలే రా ట్లేవు కదండి మీరు ఎందుకు మానేసిరండి
ఆ ఇంకా మానేయాల్సి వచ్చిందండి అక్కడ నాకు అసలు నచ్చట్లేదు టై అంటే సమయం
సమయం ఎక్కువ అయితుంది జీతం తక్కువ అయితుందా అవునా అండి కానీ అట్లా కూడా అవునులేండి ఉద్యోగాలు కూడా వస్తాలేవంటే చాలా కష్టం ఉంది నన్ని మా స్నేహితులు కా చాలా కష్టపడుతుర్రు
ఉమ్ అదే ప్రాబ్లం అయితుందండి ఇక్కడ
అవునా అండి మరి ఉద్యోగం చూపియాలా అండి మీకేమనా
మీకే లేదన్నారండి నాకెలా చూపిస్తారు
ఏదో ఏమో అండి నాకు రాక పోయినా మీకు రావచ్చేమో కదా నా ద్వారా
చూపియండి మరి అంతా మీ దయ మీరు మంచి చేస్తే ఎందుకు కాదంటాను
అవునండి అయితే మాకు ఒక ఎల్లుండి ఎగ్జామ్ అన్నా కదాండి రెండు ప పది లక్షల ప్యాకేజ్ జో పన్నెండు లక్షలు అంటాండ ఆద ఆ ఎగ్జామ్ రాస్తే మాత్రం దానికి మంచి చదువుకోండి చాలా బాగా వస్తది అనమాట మీకైతే
ఏమో అండి నేను మా స్నేహితురాలి పెళ్ళి ఉండే అండి పోయిన వారం ఇంకా ఆ పోయి ఆ మొత్తం దానికి బట్టలు కొనుక్కోవడము ఆ తిరగడానికి ఒక వారం అయిపోయింది మళ్ళీ వారమేమో పొయ్యి ఆ పెళ్లి చేయడము అక్కడ మంచిగా టైమ్ స్పెండ్ చేయడానికే సరిపోయిందండి.
అంతేగా చదవలే గాని పెళ్ళిల్కి పేరెంటాలకి పోతురు మరి ఉద్యోగమేట్ల వస్తదండి.
ఏమో అండి ఇప్పుడు మాకదే భయమైతుందండి ఇప్పుడోయి
అవునం అవునండి పెళ్ళెట్ల జరిగింది బాగా జరిగిందా అండి మరి
పెళ్లి సూపర్ జరిగిందండి మీరు కూడా రావాల్సి
మాకు పెళ్లికార్డ్లు పెట్టలే కదండి వాళ్ళు నాకు
ఏం పర్లేదండి నా నా స్నేహితురాలు నీ
ఆ యూట్యూబ్ లో చూసినా అండి నేను కాకపోతే లైక్ కొట్టలేను ఎందుకంటే నేను నాకి కార్డే బెట్లే నేనెందుకు కొట్టాలా అని పోగరు చూపి చ్నమాట
ఓకే. ఎందుకండి మీకంత పొగరు
పొగరు పుట్టినకాంచే వచ్చిందండి. అవునండి నేను చాలా అందంగా ఉం ట నా స్నేహితులందరూ అందంగుంటరు కాబట్టి నాకు అవి కొనుక్కో ఇవి కొనుక్కో అని చెప్తారనమాట ఒకసారి అయితే రె రెండు వందలు పెట్టి కొనిపిచ్చిరండి నాతోనీ చిన్న చిన్న తెలుసని
ఆ ఆ ఆ
రెండొందలకి నేనెంత తెల్లగైనా తెలుసా అండి. ఇచ్చడం వల్లనే ఆమెనయితే నేనింక మల్లెప్పుడు జన్మలో మరిచిపోననమాట్ ఎందుకు నవ్వుతున్నారాండి అంతగాన ఆహా తెల్లగా కోరని నాకు ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్పింది అం దరం రెండు వందల్ రెండు వందల్ బుక్ చేసినం హాస్టల్లకు వచ్చినాయనమాట
ఆ
డాటిన్ కి ఫేస్ వాష్ కామ మాశ్చరైజర్ అని ఏమేమో చెప్తదండి ఊకా అయి చుత్తదండామె ఇంస్టాగ్రామ్ల నేనేమో చీరలేట్ల కట్టాలి. ఆ ఆమెకేం పన్లేదండి నేనేమో చీరలు ఎట్లా గట్టాలి గాజులేకలర్ వేసుకోవాలి మెడకేగో గోలుసేసుకోవాలని నేన్ చూత్తా ఇంకొక ఆమెమో ఫోటోలేట్ల దిగాలని చూస్తది. నా స్నేహితులైతే ఒకోక్ ఒక్కలోకోక్క రక మండసలు
మ్మ్ చెప్పండి వాళ్ళ గురించి కొంచెం వివరంగా
అ ఏముందండి మీరు మాట్లాడండి నేనే అందుకుంటున్నా నన్నమాట ఊకా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితుల గురించి చెప్ప
మా స్నేహితులు అంతే అండి మీకు ఎలాగైతే ఒక ముగ్గురు నలుగురు స్నేహితులున్నారో మాక్ క్కూడా ఒక ముగ్గురు నలుగు స్నేహితులున్నారు వాళ్ళు కూడా సే అంటే మీ స్నేహితుల్లాగే ఆ
చిలిపి చిలిపి క కథలన్నీ పడతరు కదండి. ఒకళ్ళైతే ప్రేమిత్తరండి.
ఒకళ్ళంటే ఆహా ఒకో ఒక అమ్మాయయితే ఇద్దరు ముగ్గుర్ని ప్రేమిస్తదండి. కానీ అది మాత్రం మాక్ తేలికుం
ఆ అది కూడా నాక్కూడా ఒక నాక్ మా ఫ్రెండ్స్ లల్లా కూడా ఒకటే జరిగిందని అట్లా ఆమెని ఒకడు ఎంబడువడుతడు. ఒక ఆయన ఇంకోయమ్మడి పడతడు. ఆమె మాత్రం లాస్ట్కిద్దరిని వదిలేసిందండి.
అవునండి సేమ్ మా దాంట్లో కూడా ఆమే ఎంబడి అందర్ పడతరని ఆమె ఎట్ల ఊహల్ అపోహ ఉం టదండి ఆమెకి చాలా ఇంకొక్కఅమ్మాయి అయితే చాలా సైలెంట్ బా బబాంటది కానీ ఏ ఇంక ఆమేకు ఎక్కువ మాట్లాడ్డము కొంచెం కలవడం అట్ల ఇష్టం ఉండదండి. ఇంకొక్క అమ్మాయి అయితే చాలా మంచిది కొంచెం
ఆమె పెద్ద యూపిఎస్సి స్టూడెంట్ కదండి అమోకా బావుంటదిగా మీ దాంట్లో ఆమె
ఇట్ల యూపిఎస్సి స్టూడెంట్ నాకు ఆమె కొంచెం అంత రప్ ఎక్కువ అనిపియదండి కానీ ఇంకొక అమ్మాయి ఉంటదండి పొడుగు టది అమ్మాయి అయితే చాలా మంచిదండి మా
అవునండి నాక్ అర్ద అర్ధమయితుంది అండి మీరు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట అయితే
ఆ చాలా పొడుగు ఉంటదండి చాలా మంచిది అందరికి హెల్ప్ చేస్తది అండి
అవునండి నా కూడా ఒక స్నేహితురాలు హెల్ప్ చేసింది లేండి ఆ అర్జెంట్ నేను సస్తానా బతుకుతానా అనే స్టేజ్ లో హెల్ప్ చేసిందండి ఆమె నాకు
ఆ ఆమె కాలు మొక్కండి
అవి కాళ్ళు నేర్చుకొని కాళ్ళు ముక్కాలి లేకపోతే ఫోటోలు తీస్ కోని ఆ ఫోటో అతికిచ్చు ఆమె ఫో ఆమె ఫోటో తెచ్చుకొని మా ఇంట్ ఇంట్లో దేవుడి పఠం లెక్క పెట్టుకుంటాలేండి
ఆ ఆ పని చెయ్యండి మరి
ఇంకే మాకు ఆల్రెడీ ఉందండి పాపాలే ఫుల్ ఇనే అనమాట ఇంగ పుణ్యం ఏడ అయితదండి అవునండి మీరు ఇప్పుడు నా పెళ్ళికి ఎప్పుడైనా బంగారం పెడతారా అండి అసలు
ఇప్పుడే కదండి కొంచం కొంచం పరిచయనం అవుతున్నాం పెడతాం లేండి అప్పటికి బంగారం కొంచం త తగ్గుతే
ఆ అయితే మీకోసం ఒక తులం కొని పెడతాలేండి ఇప్పటి నుంచే కూడ పెడతా
ఆ
సరే అండి మరి మా అమ్మ పిలుస్తుంది అన్నం అన్నం తిందామని బాయ్ అండి